హలో
హలో హలో అ హాయ్ వినిపిస్తుందా కాల్
వినిపిస్తుంది కాల్
ఓకే ఓకే స్తున్నారు
ఏం లేదు ఉన్నా ఇక్కడే మీరేం చేస్తున్నరు
ఏమీ చేయట్లేదు ఖాళీగా ఉన్నాను అందుకే ఫోన్ చేశాను
ఓకే ఓకే సరే చెప్పండి
ఈ రోజు టాపిక్ ఏం మాట్లాడతాము
ఈ రోజు టాపిక్ చిన్న నాటి జ్ఞాపకం కాలు ఏమన్నా ఉన్నయా
ఆ చెప్ మా చిన్న నాటి జ్ఞాపకాల గురి మాట్లాడదమా ఓకే అ చిన్న నాట్ అంటే జ్ఞాపకాలు అంటే నేను చిన్నప్పుడు మా మామ వాళ్ళ ఇంట్లో పెరిగాను మా అమ్మా వాళ పెరగలేదు నేను మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో పెరిగాను సడెన్ గా పెద్ద ఎక్కడైనా క్యాపిటల్ కాగజ్ నగర్ అనేదికా పట్టణం లో టౌన్స్ టౌన్ లో పెరిగాను
ఆహా అవునా
ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను చిన్నప్పుడు జ్ఞాపకాలు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఆడుకోవడాలు ఒక్కనే ఉండే ఒక్కనే పెరిగాను కాబట్టి నాకు ఇంట్లో ఎవర్ లేర్ అంతే బయట వాళ్ళతోనే ఆడుకోవడంము అలా పెరిగేదన్నట్టు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ అలా జరిగేది అన్నట్టు మీరు మీరు కూడా అడుగుతా ఉన్నారు మధ్య వాళ్ లలో
ఆహావీల్ వస్త్ సరే అండి
అంటే మీతో డిస్కషన్ చేసినట్టు ఉండాలి టాపిక్స్ ఒక వన్ సైడ్ మాట్లాడినట్టు ఉండకూడదు అట్లా
ఆహాహా ఓకే ఓకే సరే అండి
మీరు అడగండి ఏమన్నా
ఆ మరి మీ ఎప్పుడు అ అంటే మీరు ఎప్పుడు ఇప్పటి నుంచి మీ అమ్మ అమ్మ అమ్మమ్మ ఇంటికి వచ్చారు మరి ఎంత చిన్న
చిన్నగా వన్ ఇయర్ అప్పుడు వచ్చానంట
అవునా అంత చిన్నగాన మరి ఎందుకు మీ మమ్మీ వాళ్ళు ఎందుకు మీ అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చారు
ఆ అప్పుడు మా చెల్లె వన్ ఇయర్ బిఫోర్ పుట్టింది నేను ఇప్పుడు వన్ ఇయర్ ఇద్దరికీ చూసుకోవడం ప్రాబ్లం అయితాది అని మా అమ్మ మా అమ్మ వల్ల దగ్గర ఉంచింది నా టెంపరవరీ
ఆహా ఓకే ఓకే అవునా
సో అలా ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ పెరగడం నేను ఇక్కడ పెరిగిపోయాను వాళ్ళు అక్కడ పెరిగాను అట్లా అట్లనే అయిపోఇది అన్నట్టు
అవునా మరి మీ అమ్మమ్మ వాళ్ళు మిమ్మల్ని దత్తగా తీసుకున్నారా
లేదండి తీసుకోలేదు కానీ అట్లానే నడుస్తుంది ఇంకా
అ ఓ అవున
ఊ ఇంకా చాలా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ స్కూలింగ్ ఇక్కడ అయిపోయింది అంత,
అవునా
ఆ ఇక్కడె అంతా క్రికెట్ ఆడము గ్రౌండ్కి వెళ్ళడము ఆడము ఫ్రెండ్స్ తో ఇది చాలా జ్ఞాపకాలు చాలా ఉంటాయన్న చిన్నప్పటి
అవునా చాలా ఫన్ చేశారా చిన్నప్పుడు
ఆ ఫన్ అంటే చేసాము చాలా ఫన్ చేసాము ఇక్కడ ఆడుకోవడం గోళలు ఆడుకోవడం పత్తాలు ఆడుకోవడం అట్లా ధగుడు మతడు చోరు పోలీస్ ఆడడం ఇవన్నీ ఇక్కడ బాగా ఆడుకునే వాళ్ళ ఇక్కడ గల్లీల ఇక్కడ మా ఫ్రెండ్స్ తోని
అవునా
ఇప్పుడు అంతా అందరు పెద్దవాళ్ళు అవుతారు ఇప్పుడు జనరేషన్ క ఇ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కి ఇవి తెలియదు
ఆ అవును ఇప్పు అది
ఇప్పుడంతా మొబైల్ గేమ్స్ మొబైల్ గేమ్స్ అవి ఇవి ఆడుతున్నా ఇప్పుడు జనరేషన్లో అవి ఏం లేకుండే ఇవి ఎక్కువ ఆడుతుండే
అహ మనం
హు హు ఇంకా మీరేమోన్నా అడగండి ఇంకా
ఆ మై చదువు అయిపోయిందా మరి మీది
ఎడ్యుకేషన్ ఇక్కడే చేస్తాను అని చెప్ప
అహ అహ అవునా
హు
మరి ఇంకా ఎలా జగ్గది మన టూర్ తీసుకు వెళ్ళలా మీ సార్లు ఇంత మీ టీచర్స్ ఏమన్నా క్యాంపస్ ఇంత ఉంటది కదా
ఆ అంటే పిక్నిక్ లాంటి ఏరియాకి వెళ్ళాము పిక్నిక్ అంటే ఇక్కడ ఒక చిన్నప్పుడు స్కూల్లో ఇక్కడ పెద్ద బండ అని ఉండే తిరుపూరు వెళ్ళే దారిలో ఉంటది అక్కడ నుంచి లోప్ పలికి వెళ్తే ఒక వాటర్ ఉన్న ఏరియా ఉంటది ఆక్కాడ అంత వాటర్ ఉన్న ఏరియా పక్కకి ఒడ్డు మీద అంతే క్యాంపింగ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం అది చాలా బాగుండేది అక్కడ అక్కడ ఏరియా
అవునా ఓకే
ఎళ్ళము గడి గంగపు పూ జాతర అని పిక్నిక్ వెళ్ళాము అప్పుడు మా చిన్నప్పుడు అలా అక్కడ దిగుడు ఉంటడు అడ బాగా బాగా ఉం ేందియాంట ఓకే ఇంకా
ఫ్రెండ్స్ తో నేను చాలా వెళ్ళిన అన్న డు
ఫ్రెండ్స్ తోని ఇక పైన పెద్దాయక జాబ్ పర్పస్ వెళ్ళినాక అక్కడ మొత్తం మూలవర్ కంటే మొత్తం తిరిగాను జాబ్ పర్పస్ ఇలా అది చిన్న నాటి జ్ఞాపకాలల్లోకి రాదు కాబట్టి అది డిస్కస్ చేయట్లేదు చిన్నప్పుడు జరిగిన అ టెన్త్ క్లాస్ వరకు తే ట్వల్త్ క్లాస్ వరకి ఇక్కడే చ ఆడడం క్రికెట్ ఆడుకోవడం ఫ్రెండ్స్ తో తిరగడం వెళ్ళడం చా మూవీస్కి వెళ్ళడం అప్పుడు అలా చేసేవాళ్ళం అన్నమాట
అవ్ సరే ఓకే
అ ఇంకా
ఇంకా ఇంకేమంటరు మీరేమ్మన అడగండి
హలో మీరు చిన్న నటి గురించే డిస్కషన్ లో భాగంగా ఏమన్నా మీరు ఏమన్నా నాకు మర్చ నని అడగండి వాటి గురించి చెప్తాను నేను నాకు తెలిసినియి నేను చెప్పాను చెప్పేశాను అడగంటుతున్నరుగా
ఆ హుమ్ చిన్నన మరి మేము కుడ్ చాలా పని చేశ్నాం చిన్న ప్పుడు ఆ చిన్నప్పుడు సంక్రాంతి పండు ప్పుడు ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోని నోములు ఆట ఆడే వాళ్ళం మేము అందర్ ఫ్రెండ్స్ లో హ వాళ్ళ ఇంటి ఇంటిక్ వోయ్ యి నోములు తీసుకునేవారం వాళ్ అస్తుండే మాకు నోములు తీసుస్తుండ మేము వాళ్ళకు కూడా చిన్నప్పుడు చేశ్నం అన్నట్టు గనీ ఇప్ ఇప్పుడు ఇప్పు కాలంలా ఈ పిల్లగ పిల్లల్ చిన్న పిల్లార్ అసలు అది ఏం ఫన్ ఎ లేదు ఎవ్వల్ని ఏం చేస్తలేరు అన్నటు అట్ల మీ ఉద్దేషం లో ఆ ఆహ్
హలో అట్ల
అవునా అదే మి ఇప్పుడ్ చిన్నప్పుది అప్పుడు చాలా అట్లా చేశే వాళ్ళమణి ఇప్పుడు పిల్లలు ఎవాళ్ చేస్తలేరు అట్లా ఏం కూడా
చెప్పట్లేదు మన తల్లిదండ్రులు అనే వాళ్ళు చెప్పాలి మన కల్చర్ ఫాలో అవ్వాలి ట్రెడిషన్ ఫాలో చేయాలి ఈ కల్చర్ ఇలా ఉంటది ఈ ట్రెడిషన్ ఇలా ఉంటది అనీ మనం చెప్పాలి గానీ ఇవాల్రేప్ ఈయల్రేప్ ఈ జనరేషన్ పరెంట్స్ కూడా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు సో ఉండడం వల్ల వాళ్ళక్ కూడా మనం సరిగా చెప్పలేకపోతున్నాం అన్నట్ అ అలానా వాళ్ళకి కూడ్ ఆ మీనీ మర్ టీ సానైటి ఏం ఉండడం లేద్ ఓన్లీ వాళ్ళు ఫోన్ కి అడిక్ట్ పోతున్నార హ్మ్
అవును ముందు చాలా మ ఫోన్ మనకు ఫోన్లు వంట్ ఏం కూడా తెల్వదు ముందు మనకు చేతిలా ఫోన్ ఫోన్ కూడా మనకు ఉండే గాని ఒక్కలికే ఉండే ఇంట్ల అది కూడా
హ మన చిన్నప్పుడు లే ఉన్నాయి కదా మన చిన్నప్పుడు టైమ్ లో లేకుండె ఫోన్స్. మనకు పెద్ద గే యిన గయ వెరిన తర్వాత అప్పుడు ఫోన్స్ వచ్చాయన్నారు
అవును
హ్మ్ ఇప్పుడు పిల్లలు ఫోన్ లతోనే పుడుతున్నారు ఫోన్ల తోనే పెరుగుతున్నారు కాబట్టి అలాగే అట్లా ఉంట అలాగ అలా ఉంది
నేనది అది ఫోన్ ల గానవ్ పెస్ట్ అది ముందుడే కాలం చిన్నప్పుడు మనం ఎంత అంత ఎంజాయ్ చేశేవారం అదే బెస్ట్ మనం మన్నులా ఆడే ముంటి బవర్ కూడా చాలా ఉంటుడు మనకు మనంక్విటీ మనం యాక్టివిటీస్ చాలా చేసాం అన్నాడు చిన్ననా చిన్ననాడు చిన్నప్పుడు
హ్మ్
ఇప్పుడుటివిటీ
ఉమ్
స్వస్త లేదు
అవును చాలా ఇది అవుతుంది.
ఆహా
అ చిన్న చిన్నప్పటి జ్ఞాపకాలు అలా ఉండేటియి చిన్న నాటి స్నేహితులు కూడా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఇక్కడ లేరు. దగ్గరలో లేరు కొంతమంది ఒకరు న్నారు ఇంకా వాళ్ళతోనే కలిసి స్త ఉంటాము డైలీ
హ్మ్ చిన్న నాటి స్నేహితులరా మరి మీరు మీకు
హు అవును.
ఆ
ఆ ఇక్కడ అంటే ప్రజెంట్ ఉన్న టౌన్ లో హలో వాళ్ళే ఉండెరు ఇం ఇంకె ఎవరు లేరు అన్నటప్పుడు డైలీ వాాలా రోటీన్గా కలవడము మాట్లాడడము జరుగుతుంది
ఓకే ఓకే సరే అండి
ఓకే ఓకే
ఓకే సరే అండి ఒకే